ఎ
ఏంది ఎలా ఉన్నారు
పర్లేదండి బాగున్నా మీరు
బాన్నానండి ఏం చేస్తా ఉన్నారండి ఆ తిన్నా అండి
నేనైతే మీతో కాల్ మాట్లాడుతున్నా అండి మీరు
నేను కూడా మీతో మాట్లాడతా ఉన్నానండి ఏం చేస్తాను ఇక తిన్నా అలా తిరుగుతా కాల్ మాట్లాడుతా ఉన్న
ఏం తిన్నారండి
పప్పు అన్నం తిన్నా అండి
పప్పు అన్నం మీకు బాగా ఇష్టమా పప్పు అన్నం
ఏమి లేదని నాక్ అసలు నచ్చదు అంతా ఇంకా చేసింది తినాలి కదా అండి ప్రోటీన్ ఫుడ్ యాక్చువలీ నేను పీజీలో ఉంటా ఉన్నా అండి సో ఫుడ్ అంతా రోట్ టీన్ కదా వీక్లీ సేమ్ రిపీటెడ్ చేస్తారు కదా సో బోర్
అయ్యో మీరు ఇంటి ఫుడ్ ని చాలా మిస్ అవుతుంటారు కదండి
చాలా చాలా మిస్ అవుతు
ఆ ఔ అ అన్నట్టు మీకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్ ఏదండి
ఇష్టమా అంటే అట్లంతా ఏమి లేదండి బా తింటా నచ్చితే అంతే అంటే ఆ ఒకొక్స్ తినాలనిపిచినప్పుడు గుత్తి వంకాయ చాలా ఇష్టం నాకు గోంగుర పప్పు
ఆ
ఆ ఇలా ఇలాంటివి చాలా ఇష్టం దోశ
హా
ముద్దా చికెన్
వావ్ పర్లేదండి వీటన్నిట్లోనూ బెస్ట్ టాప్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు
బెస్ట్ టాప్ ప్రిఫరెన్ అట్ల అంతా లేదండి అన్ని నచ్చుతది అన్ని ఒకవేళ ఇవన్నీ నాముందర పెట్టినారనుకోండి అన్ని అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేస్తాండి
అ ఓ గ్రేట్ అండి అన్నిటికీ సమాన ప్రిఫరెన్స్ ఇస్తారు అయితే మీరు అ నాకైతే నా ఫేవరెట్ ఫుడ్ ఐటెం అంటే నాకు బాగా ఇష్టమైన అ ఫుడ్ ఐటెం స్వీట్స్లో అయితే జున్ను
ఆ ఆక్చులీ నాగ్గూడా చాలా ఇష్టం జిని
ఆ హంగ మామూలు హట్లో అయితే నేను నాన్ వెజ్ తినేటప్పుడయితే బిర్యానీ
ఇప్పుడ్ నాన్ వెజ్ తినరా అండి మీరు
హ లేదండి నేను తినన్ నాన్ వెజ్
ఎందుకండి
హా ఉమ్ వొ ఎందుకో ఒదిలేశానండి ఒక టూ ఇయర్స్ కి బికాస్ ఆఫ్ హెల్త్ కాన్షియస్ ఒదిలేశాను ఆండ్ ఇప్పుడు దాన్ బదులు నాకు చాలా మంది ప్రోటీన్ కోసం పన్నీర్ తింటారు నాక్ బట్ పన్నీర్ గుర్ డ నాకంతగా నచ్చదు అయినప్పటికీ ఈవ్ ఈ కాలంలో
అన్నిర్
ఆ అయినా ఈ కాలంలో ఆ పన్నీర్ కూడా ప్చ్ అంటే ఆ హ ప్యూర్ ఎక్కడ దొరుకుతుందండి చెప్పండి అంతా కలుషుతమే గదా అసలంత పన్నీర్ ఎక్కడొస్తుంది కొన్ని ఇల్ వేలా టన్నులు లక్షల టన్నులు మన ఇండియాలోనే యూజ్ చేస్తున్నారు పన్నీర్ ని ఇంక ప్రపంచం అంత ఎంత యూజ్ చేస్ చ నల్లా ఎన్ని లీటర్ల పాలు కావాలి అసలు చాలా మందికి పన్నీర్ ఎలా రెడీ చేస్తారు కూడా తెలిదు తినేసుండారు
ఎట్లా రెడీ చేస్తారు మీకు తేల్సా అండి
ఆ హ అంటే అ తెలుసా అంటే తెలుసు అండి బట్ నాక్కూడా అంత క్లారిటీగా తెలిదు బట్ పాలతో అయితే తయారు చేస్తారనేదయితే తెల్స్ పాలతో ఒక్క హొక కేజీ పన్నీర్ కావాలంటే ఒక టెన్ లీటర్స్ పాల దాకా ఖర్స్ ఫీ డయితాయండి
ఓకే
అ ఇపుడు లీటర్ పాలు ము ముప్పై రూపాయల్ అనుకుందాం పది లీటర్ల పాలకి మూడు ఒందల్ సో ఒక పన్నీర్ ద కేజీ రెడీ కావాలంటే మూడు ఒందల్ రూపాయలు పాలేసరి పోతది ఇంకా ఆ పన్నీర్ రెడీ చేయడానిక్ అంతా ఎంత ఖర్చు అవు తుంది ప్రాసెస్ కి ఇప్పుడు దాన్ దాన్ని రెడీ చేయడానికి దాన్ని సేల్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి దాదాపు ఐదు ఒందల్ నుంచి ఆరు ఒందల్ రూపాయలు పన్నీర్ ఒక కేజీ వాళ్ళు నిజంగా పన్నీర్ ఒరిజినల్ పన్నీర్ ని అమ్మాలనుకుంటే
కి తెలిస్తే మీరు బయట తినలేదు తినను నచ్చదు నాక్ బయట వాళ్ ఏమేమో యూస్ చేస్తారు అని మీకు ఆఫీల్ ఉంటే ఇంట్లోనే చేసుకోవచ్చు కదా మీక్ ఆ ప్రాసెస్ తెలిసినప్పుడు
అవునండి కాది సరైన సలహా నిజమే బట్ నాకు పన్నీర్ అంతగా నచ్చదండి అందుకోసం మ నేన్ ఎక్కువగా నాకెక్కువుగా నే నేను ఇష్టపడేటవి అంటే పల్లారస తాలో ద్రాక్ష రసం ఆ నారింజ రసం పైనాపిల్ ఇవన్నీ కూడా నేను బాగా ఇష్టపడ్డ ఇష్టపడే అ పళ్లరసాలు సో నాకవ్ ఉంటే అవి చాలండి ఇంకా నాకు
లేదు అన్ని రసాలు అన్ని స్వీట్స్ చెప్తా ఉన్నారు
ఆ ఫుడ్ అంటే ఎలాంటి ఫుడ్ చెప్పాలి చెప్పను గదా బిర్యానీ అండి బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం ఆ వెజ్ బిర్యానీ నా ఒకప్పుడు నాన్ వెజ్ బిర్యానీ తినేవాన్నీ ఇప్పుడు వెజ్ బిర్యానీ తింటున్నా అంతే అందులోను మోస్ మష్రూమ్ బిర్యానీ నేను ఒకసారి ఒక రెస్టారెంట్ కెళ్ళా అండి నేను ఎక్కడికో వెళ్ళినప్పుడు ఆ రెస్టారెంట్ లో అ ఎది మష్రూమ్ నా హ విలేజ్ స్టైల్ అ అ రోస్ట్ ఆర్ సంథింగ్ ఏదో చేశారు చాలా చాలా అద్భుతంగా చేశారండి అసలు మష్రూమ్ తిన్నట్లేదు నాకు అసలు ఆ ఫీల్ నాకు ఇప్పటికీ ఉంది ద బెస్ట్ మశ్రూమ్ డిస్ ఐ నెవ్వర్ హ్యాడ్ ఇన్ మై లైఫ్ దట్స్ ద బెస్ట్ వన్ అండ్ దాట్ టూ హ నేనేమి ఆ రెస్టారెంటికీ అ కొనడానికి వెళ్లేదు జస్ట్ వాళ్ళ ఓపెనింగ్ ఏ రెస్టారెంట్ అయినా ఓపెన్ జేసినప్పుడు అ కొంతమంది కస్టమర్స్ కి వాళ్ళ ఫీడ్ బ్యాక్ కోసం ఫుడ్ ఐటమ్స్ ని సప్లై చేస్తారు ఎవ్రీ డే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ దాట్స్ ఇట్ సే బిజినస్ స్ట్రాటజీ ఓకే సో అలాంటి టైంలో నేన్ నేను స్టార్టింగ్ అప్పుడు నన్ను ఇన్వైట్ చేస్తే వెళ్ళాను నేను సో వాళ్ళు నాకి ఆ డిష్ ని సర్వ్ చేశారు ఐ నెవర్ హడ్ ఇన్ మై లైఫ్
వేర్ అనుకుంటాను ఆ మష్రూమ్ బిర్యానీకి
అవునండి నిజం మశ్రూమ్ బిర్యానీ కాదు అది యాక్చువల్ గా వేపుడు
ఓకే యాక్చువల్లీ మీరే చెప్పారు మష్రూమ్ బిర్యానీ అని చెప్పి
ఆ ఓకే ఒకవేళ నేనే పొరపాటుగా చెప్పి ఉండొచ్చు మష్రూమ్ వేపుడు అనమాటది విలేయజ్ స్టైల్ నాట్ టు వేప్పుడు స హ సంథింగ్ ఆ నేమ్ కూడ నేను మర్చి పోయినాను ఆ ఛ
ఏం నచ్చుతదండి బిర్యానీ మోస్ట్లీ మనం అంత ప్రిఫర్ చేయము హోమ్ ఫుడ్డ్ అంతా చేయము మీరు హోమ్ టౌన్ హోమ్ ఫుడ్ ఏది ఇష్టంగ తింటరు
ఆ నాకి హోమ్ ఫుడ్ అంటే మా అమ్మ చేసే చాలా కర్రీస్ అండ్ రైస్ నాకు చాలా ఇష్టం
రైస్ నార్మల్ గానే చేస్తుంది కదండి
ఆ నర్మాల్గానే చేస్తారండి బట్ అదే నేను మీరు హోమ్ ఫుడ్ అన్నారు కదా నా మా అమ్మ చేతి వం అమ్మ చేతి వంట అంటరు గదా అట్లాంటీ ఫుడ్ మొత్తం నేను మా అమ్మ చేసేదన్ని లైక్ చేస్తాం మోస్ట్లీ కొన్ని కర్రిస్ యక్చుయల్గా కాకరాకాయ్ తింటే మంచిది ఆరోగ్యానికి అని అంటారు
మ్
నా వల్ల కాదు పచ్చి కాకరకాయ్ తినను పచ్చి కాకరకాయ చారు తినమంటే తింటా నేను
నేను పచ్చిది తిన్లేను కాని కాకరకాయ వేపుడు బా తింటా చాలా ఇష్టం నాకు తలిం పు చేస్తే కాకరకాయ్ ఫ్రై చికెన్ గూడ చాలా ఇష్టం ఇంకొకటి కాకరకాయతో చిప్స్ చేస్తారు అంటే బయట బేకరీలో తొరికేది వేరు మనం ఇం ట్లో వేరే ఏ మసాలా యూస్ చేయకుండా చిప్స్ చేసుకోవచ్చు ఏం లేదు జస్ట్ కాకరకాయనీ రౌండ్ రౌండ్గా కట్ చేసుకొని ఉప్పులో వేసేసీ దాని తర్వాత దాన్ని ఆ అ వాటర్ అంతా పోయేంత ఆ వాటర్ పోయేంత వరకు కొంచెం సేపు పక్కన పెట్టేస్తే దాన్ని ఆయిల్లో ఫ్రై చేసి కొంచెం ఉప్పు కారం ఫ్రై అయిన తరత కొంచెం ఆ బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన్ తర్వాత ఉప్పు కారం దాని మీద చల్లుకొని తింటే సు పర్ ఉంటుంది చాలా బావుంటుం
ఓ కాకరకాయల్లో మీరు అలా కూడ ట్రై చేసారా అయినా నిజంగండి మి మీ నిజంగా మీకు మంచి టేస్ట్ ఉన్నట్టు అనిపిస్తుందండి మీరు ఏదైనా ఫుడ్ ని టేస్ట్ మ్ చాలా అంటే ఫీల్ అవుతూ తింటారు అనిపిస్తాది నాకే అంటె మీరు చెప్పే విధానంలో
ఓకే ఏమి లేదండి యాక్చువల్లీ అది మా నానమ్మ రెసిపీ అండి మా నాన్నమ్మ ఉన్నప్పుడు పప్పు చేసిందంటే తను అదే పనిగా పోయి ఒక్కటో రెండో ఖచ్చితంగా తెచ్చుకో అది అందరు నార్మల్గ కేజీ ఆ హాఫ్ కేజి అట్ల కొంటారు కదా ఆడ ఒక్కటైనా ఉన్నిలేండి ఆ ఒక్కటి తీసుకొని వచ్చి వేప్ పుడు చేసుకొని అట్ల చేసుకొని ఫ్రై చిప్స్ మాదిరి తింటావుండె చాలా ఇష్టం మా నానమ్మకది నాకు మా నానమ్మ మా నానమ్మ చేసే దాంట్లో పప్పు చాలా ఇష్టం బాగా చే నానమ్మ ఆకూర పప్పు ఆకూరలు అన్నీ వేసి పప్పు చేస్తది చాలా ఉంటుంది అండ్ మా అమ్మమ్మ రెస్పీ గూడా ఆ గోంగూర పప్పు అది కుండలో చేస్ కదా వాళ్ళు అంటే మొ కొంచెం వాళ్ళు ముందు వాళ్ళందరు కుండలే కదా యూస్ చేస్తాంది కుండల చేస్తుంది గోంగుర పప్పు చాలా చాలా బాగుంటది నాకు చాన ఇష్టం
తుందండి కుండలు మేము కూడా వాడేవాళ్ళం ఎందుకంటే మా నానమ్మ ఎక్కువగా కుండల్లోనే ఆ వండ చేసేది ఆ అన్నం గాని ఆ చారు గాని లేకపోతే పాలు ఇవన్నీ చిన్న చిన్న ఇప్పుడు నిజంగా అండి నాకి ఆ మ్మాకి అప్పుడు హార్లిక్స్ బూట్స్ లాంటివి అంతా మా కి ఐడియా లేదు అంటే మా విలేజ్ బ్యాక్గ్రౌండ్ కదా మేము అది చాల తక్కువ అండి బట్ ఆ నేనైతే ఆ చాలా వరకు ఆ తిన్నానండి టేస్ట్ చేసినాను
ఉమ్ చాలా బాగుంటుంది అండ్ ఆ అమ్మమ్మ చేసే దాంట్లో కూడా చికెన్ చికెన్ ఫ్రై ఏం లేదు ఓన్లీ పచ్చిమిర్చి గార్లి అది గార్లి కాళ్ళ హలో
అవునులేండి
దంచి వేస్తుంది అంతే ఆయిల్ ఆయిల్ ఏసి తిర్వాత నార్మల్ మనం ఏమేస్తాము ఆవాల్ జిలకర కరివేపాకు బాగా వేస్తుంది ఆ ఆ పచ్చిమిర్చి గార్లిక్ దంచి ఉండేది చపచ్చకి దంచి వేసి చికెన్ ఎస్తుంది అంతే ఉప్పు పసుపేస్తుంది
బ్బా బ్బా ఏమి రెసిపీ అండి ఇది న్యాచురల్ గా చాలా బాగుంటుంది ఉమ్
నాకు ఇప్పుడు చెప్తా ఉంటే ఆ రెసిపీ గుర్తోస్ మళ్ళీ దాని తర్వాత నేను ఎప్పుడు ఆ టేస్ట్ చూల్లెదు నాకు ఆ టేస్ట్ రాలేదు ఈవెన్ మా అమ్మ చేసినా కూడా నాకు ఆటేస్ట్ రాలేదు చానా బాగా చేస్తుంది మా అమ్మమ ఆపే మా అమమ్మ మా తో ఉన్నా కూడా ఈ మధ్య వాకు కుకింగ్ దగ్గరకి రాదండి స్టవ్ దగ్గరికే రాదు భయపడుతుంది వంట చేయడానికి రామ్మంటే అంటే వాళ్ళు అప్పుడు పొయ్యి యూస్చేస్తా అంటరు కదా కట్టెలు పోొయి అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే మనం చేసుకొని తినే దాని కిన్నా కట్టెలు పొయ్యి మీద చేసుకుని తింటే ఆ డిఫరెన్ ఉంటుంది ఆ టేస్ట్
ఖచ్చితంగా అండి మీరు నిజమే చెప్తున్నరు ఇది
చాలా డిఫరెంటు ఉంటది
ఆ డిఫరె అవునవునండి సరే అండి ఓకే మరి ఉంటా అండి
సరే అండి బాయ్ గుడ్ నైట్
బాయ్ గుడ్ నైట్